నమస్తే అండి
నమస్కారం నమస్కారం మకారం అండి వినపడుతుందా వయిస్ వినపడిందా అండి
ఆ వినిపిస్తుందండి నా వాయిస్ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది ఏం చేస్తున్నారు
ఆ ఏం చేయలేదండి ఊరికే ఉన్నాను బట్టల్ సర్దుకుంటున్నాను
బట్టల్ చర్దుకుంటున్నారా ఎందుకండి ఇప్పుడు బట్టలు చర్దుకుంటున్నారు ఎక్కడికైనా ప్లాన్ చేస్తున్నారా పోవాలని ఏమన్నా
లేదండి ఊరికే అండి అవునండి మీకు ఆన్లైన్ షాపింగ్ ఇష్టమా ఆఫ్లైన్ చాపింగ్ ఇష్టమా అండి
అ నేను ఆల్వేస్ ఆన్లైనే అంటానండి
ఎందుకండి
ఎందుకంటే ఇంకా అదే కదండి బెటరు ఎందుకంటే మనం ఎక్కడన్న చోట అక్కడ చూసుకొని మాక్ ఇష్టమైన చూసుకొని ఆప్షన్ మా దగ్గర డబ్బులు లేనప్పుడు విశ్లిష్ోేసుకొని వాటిని
మ్
మనక్ కావాల్సిన డబ్బులు ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకొని మళ్ళీ ఫ అంట ఎక్ష
ఆఫ్లైన్ ఇష్టమే కదా అండి మీకు ఆఫ్లైన్ ఇష్టము ఉండదా అండి ఆఫ్లైన్ ఇష్టముండదా ఆంటీ
ఎక్కువ లేదండి ఇష్టం ఉంటే అట్లేం నేను రెండు చేస్తాను కానీ ఏమ అంటే ఎక్కువ ప్రిఫర్ చేసేదంటే ఆన్లైన్ అండి నేను మ్ ఆన్లైన్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే అదే ఈ ఈ ఒక్క విషయానికి చేస్తా తనండి నేనంతే ఎందుకంటే నాకి అంత టైం ఉండదు అంటీ నాకి సారీస్ నాకి శారీస్ అండ్ అలాగే ప్చ్ ఇంకేముంటాయి కుర్తా సైట్స్ లైక్ చూడిదార్స్ నాకే ట్రెడిషనల్ వేర్ అండి ట్రెడిషనల్ వేర్ అంటే చాలా ఇష్టం మీకు
వేస్ట్ వెస్టర్న్ ఏయరా అండి మీరు
వెస్ట్రన్ ఏస్తాను కానీ రేర్ అండి కొంచెం ఎప్పుడ ఒకసారి వేస్తా ఉంటాను అంతే
ప్చ్ నాకి ట్రెడిషనల్ గా ఉండడం అంటే ఇష్టమంండి అంటే సిచ్యువేషన్ బట్టి వేస్తుంటానండి
హో అవునా ఓ సిచ్యువేషన్స్ ఓకే ఓకే ఎలాంటి సిచ్యువేషన్ లో వేస్తారండి
లేహేంగా ఎక్కువ ఇష్టం అండి
ఏది ఆఫ్లైనా
అవునండి
ఔనా ఎందుకండి అది ప్రిఫర్ చేసేదానికి కారణం చెప్తారా కొంచెం
ఆ షాప్ కి వెళ్ళి ఏమి కావాలో అని చూసుకొని దాంట్లో నాలుగైదు చూసుకోవచ్చండి కానీ నాకు ఆ క్లాత్ ని అప్పటికప్పుడు పట్టుకొని చూసి దాన్ని ఎలా ఉంది అని హ్మ్ హలో
ఆ చెప్పండి చెప్పండి విని పడుతుంది
ఎలా ఉంది అని చూసి అదే ఎలా ఉంది ఎలా ఉంది అని చూసి ఈ అ ఎంపిక చేసుకోవడం అంటే ఇష్టం అండి నాకి
ఓ అవునా ఓకే మంచి మంచిదే కాని అంటే నేన అంటే నేను ఎక్కువ వచ్చి ప్రిఫర్ చేస్తా అ అంటే ఒక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ లేండి దాంట్లో ఏం తప్పలేదు మీ ఇష్టం మీది
తను టైం లేనప్పుడు టైం ఉంటే మాత్రం నేను ఎక్కువ ఆఫ్లైనే ప్రిఫర్ చేస్తానండి
అవునా చూ అన్ని ప్రతిదానికినూ ఆఫ్లోనే చేస్తారా అండి చెప్పులు కావాలన్నా జ్యువలరీ కావాలన్నా
ఆ మోస్ట్లీ ఆఫ్లైనే చేస్తానండి ఆన్లైన్ అంత ఇష్టము ఉండదు అదే సరుకులు ఆ వెళ్ళే తెచ్చుకుంటానండి ఎందుకంటే ఇక్కడ ఎలాంటివి ఇస్తారో తెలీదు మనం అక్కడకి వెళ్ళి ఏం కావాలో ఇప్పుడు పో ఫర్ ఎగ్జాంపుల్ పోపు దినుసులు ఇంటికి కావాల్సిన వంట కావాల్సిన ఉంటాయండి ఆన్లైన్ చేసుకుంటే ఎలాంటివి ఎప్పుడు ఇస్త ఇస్తారో తెలిదండి అదే ఆఫ్లైన్ అయితే మనం వెళ్ళి వెళ్లి మంచివన్నీ తీసుకోవచ్చండి
డేట్లు ఉండవా అండి ఆన్లైన్ లో అ
ఉండవండి అలా ఉండవండి ఇప్పుడు కూరగాయలు మనం జప్టోలో అలా పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఒక కొన్ని కుల్లిపోయినయి వస్తు కొన్ని పచ్చివి అలా ఉంటాయండి అది మనం వెళ్ళామ్ అనుకో మనకి ఏ రకం కావాలో అవి తీసుకోవచ్చ అండి
ఓ అట్లా అంటారా అయితే మీరు అయితే అన్ని ఆఫ్లైన్ అంటే వెళ్ళి తెలుకొని వస్తారు అప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రెష్ ఆకుకూరలు అట్లా
అవునండి
ఓ అయితే ఇంకేం లేండి అయితే అది బెస్ట్లేండి అంటే నేన అయితే ఇంకా ఇట్లా ఇట్లాంటి దాంట్లో అయితే నేను అదే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఫ్రెష్ ఉండలా కాబట్టి
అవు
సరుకులన్నీ అంటే మనం వెజిటేబుల్స్ ఆ ఫ్రెష్ ఉండాలి కాబట్టి అవి అప్పటికప్పుడు తెచ్చుకోవడం బెస్ట్ కానీ నేను ఇలాంటి దాంట్లో అయితే బట్ బట్టలు అట్లాంటి దాంట్లో అయితే ఆన్లైన్ అనుకుంటాండి నేనైతే నాకు
స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్ట ఓకే
స్ట్రీట్ చెప్పాను కదండి స్ట్రీట్ ఓకే అండి చేస్తాను నాక అంటే టైం పాస్ కోసం చేస్తాం ఏ ఊరికే నాకు ఈ టైం బోరింగ్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ని అట్లా పిలుచుకొని పోయి అట్లా జస్ట్ అట్లా వెయిట్ చేసి వస్తే తంతే అండి
అందడి ఆ వెళ్తుంటానండి స్ట్రీట్ షాపింగ్స్ కి అక్కడ ఆ దొరికే అక్కడ దొరికే ఐటమ్స్ కంపేర్ చేస్తే కొంచెం మనకు తక్కువే దొరు పడతాయి కద బై ఆ
కాస్ట్ తక్కువే ఉంటది అంటే మనం చ్ వేరే షాపింగ్ వెళ్ళడం కన్నా అంటే పెద్ద పెద్ద దాంట్ల కన్నా ఆడ స్ట్రీట్ లో కొంచెం చీప్ ఉంటది బెస్టే మళ్ళీ పర్లేదు ఆడ కొన్ని క్వాలిటీ కూడా బానే ఉంటది. చూశాను నేను కొన్ని మొన్ననే ఎప్పుడో వెల్లింటి చేశాను బానే ఉండే అన్ని డ్రెస్సెస్ గాని, జ్యువలరీస్ గాని అని చెప్పుల్లు చ్ అలాంటివన్నీ బానే ఉండే తీసుకున్నాము నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకొని వస్తి అలాంటి జస్ట్ అంటే కొంచం కాస్ట్ తక్కువ ఉంటే తీసుకొని వస్తాను, ఎక్కువ ఉంటే నేను తీయనుప్పుడు. ఎందుకంటే దానికన్నా బెస్ట్ ఆన్లైలోనే దొరుకుతుంది అప్పుడు
అదే భర్తుకుల్లో అయితే కొంటానండి లేదంటే నేను కూడా కొనును
అవునా ఓకే ఓకే ఊ
ఇంకా మీకు ఇంకాస్ ఈ మీ ఇంట్లో పద్ధతులు ఎలా ఉంటాయండి అంటే ట్రెడిషనల్ గఇ చే తేస్తరా
మా ఇంట్లో ట్రెడిషనల్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్రెడిషనల్ అండి ట్రెడిషనల్ గా లేకపోతే మా ఇంట్లో నీహ్ ఏం లేదండి ఇంక అంతే మా ఇంట్లో ఇంక ఎహ్ ఫసక్ అంతే అట్లా చెప్తారు చూడు అట్లా ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ అంటే మా అమ్మ నాన్నకి అంటే మా అన్నయ్య కూడా ఎట్లుండలా ట్రెడిషనల్ గుండలా అంతే మోడ్రన్ అంతా వాళ్ళక్ నచ్చదు. ఆ అండి నేను దానికి నేను ఎప్పుడు అట్లే ఉంటానండి నేన్ దానినికేం నేను వాళ్ళ చ్ అదే అభ్యంతరం నేను చెప్పనండి నేను అలాంటి దానికి అంత
ఉమ్
ఎప్పుడు అట్లే నేను యాక్చులీ నేను కూడా చాలా అంటే లైక్ చేసేది ట్రెడిషనల్ వేరండి అందుకే నాకు వాళ్ళు పెంచిన ఆ పద్ధతి వల్ల నేను ఇంకా అంటే ఆ ట్రెడిషవల్ చ్ అట్లా వెళ్ళిన
అవునండి మేం గుడా ఇప్పుడు సిటీ లో ఉన్నా గుడా ఆ ట్రెడిషనల్ గానే ఉంటే అందరు విచిత్రంగా చూస్తారండి అందుకే అసల్ ఎవరైనా ఎలా అయినా చూసుకోనిలే మన మన పద్ధతి మనది. చాలా మంది అడుగుతారండి ఎందుక్ క్కువ మీరు ఈ వయసుకి ఇంత పద్ధతిగా వస్తారు జీన్స్ లేసుకోవచ్చు కదా. ఎప్పుడు వేసుకుంటారు ఇంకా అంటారు కానీ మన పద్ధతిమనదండి.
నన్ని అంతండి చాలా మంది అడిగారు అంటే జీన్స్ వేసుకుంటే బావుంటారు కదా మీ మోడర్న్ గానే బా కనబడ తారు వేసుకోవచ్చు కదా అని, అది వాళ్ళ దృష్టిలో అండి కానీ మనకు మా కంఫర్ట్ కనపడాల కదా ఫస్ట్. మాకు కంఫర్ట్ ఉండాలి కధాండి వాళ్ళు ఎవరో చెప్తే మా
ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ మనం చూది సిటీస్ అంటే ఒక విచిత్రంగా చూస్తారు అ అదేం కల్చర్ అయిపోయింద ఏంటో అండి.
అవు అవునవును హ్ అది అప్పుడుండే ట్రెడిషనల్ నీ అసలు ఇప్పుడు అంతా తారుమారు అయింది కదండి అయినా ఓకే యెసుకుంటారు పర్లేదు బట్ నో వాళ్ళ ఇష్టం కదండి మనం
ఏమో తెలియదండి ఇప్పుడైతే ఇలా ఉంది ఫ్యూచర్ ఇంకేలా ఉంటదో ఏమోండి
అది నిజమే కదండి అందు కే ఊరికే అంతే వాళ్ళ ఇష్టం వాళ్ళది మన ఇష్టం మనదంతే కదండి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకి ఉంటాయి సో ఎవరిని
అవునండి అవును కరెక్ట్ అండి
అ
మీరు ఆఫ్లైన్ ఆన్లైన్ లో తీస్
అయితే ఏం చేస్తున్నా అయితే షాపింగ్ బరికే అయిపోమే అయ్యో మరి పెట్టకుండా ఉంటామండి నే నచ్చకపోతే అ రిటర్న్ యెళ్ళిపోతాండి అల్ అంతే అండి నచ్చి తే ఉంటాయి లేకుంటే రిటర్న్ చేసేస్తాము. అప్పుడు మళ్ళీ ఏవైనా కావాలనుకుంటే తీసుకుంటాము. ఎక్ డ నేన్ తీసుకున్నంత వరకు అయితే అన్ని మంచిగానే వచ్చినాయండి క్వాలిటీ గాని అండ్ ద డ్రెసెస్ నేను తీసుకొని ఉండేవన్నీ చాలా మంచిగనే వచ్చినాయి డ్యామేజ్ ఏమి ఏవి లేవు ఎప్పుడో ఒకసారి ఒకటెమో వచ్చిండ దాన్ని ఇంకా రిటర్న్ పంపించేసాను. బానే వస్తాయండి బాగుంటాయి ఆన్లైన్ లో గానీ చీప్ గానే దొరుకుతాయి మళ్ళీ కొన్ని
అవున అండి నేను తక్కువండి కొనడం
అయితే అ అవునా మీరు అంటే ఆఫ్లైన్ అన్నారు కదా సో అందుకే తక్కు
అవునండి అవునండి ఏదా ఆఫర్స్ బాగుంటాయండి.
నేను ఎక్కువ ఫ్లిప్కార్ట్.
ఫ్లిప్కార్ట్ లో చూస్తారా అండి హలో
లో ఆఫర్స్ ఏమి ఉండవు.
ఆ సరే అండి హలో హలో హలో వినిపిస్తుందా అండి. హలో
ఆ వినిపిస్తుంది.
వాయిసు
ఫెస్టివల్ వస్తుంది గదా అండి
హలో